హలో హలో హలో బాగున్నారా
బాగున్న మీరు బాగున్నారా
ఆ బాగున్నాం
ఏం చేస్తున్నారండి
ఏం లేదు కాలీగానే ఉన్నాం చెట్టు కింద ఎండలు బాగున్నాయి కదా అ బయట కూర్చు
అవున
మీ దగ్గర ఎలా ఉన్నాయి ఎండలు
మా దగ్గర కూడా చాలా ఎండలు ఉన్నాయి ఇప్పుడే అన్నం తింటున్న నేను
అవునా
పని ఇప్పుడే తీరిందండి నాకు
హండ్రెడ్ డేస్ వర్క్ ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు
మాకెలి అడవి ఉంటది
అడుగుంటాదా అటు సైడ్
ఆ
ఎంత పడతాయి అక్కడ అంటే రోజు కూ కూలి ఎంత అక్కడ
అంటే మాములు తోటలు గ ఇట్లా ఎరడానికి పోతే మూడు వందలు అంటే మా ఊళ్ళో తోటలు పెదుత్తరు
ఆ
తోటల్ వేటకు బయటకి వెళ్ళి ఏరేసి వస్తా వేరే ఊరూ వేరే ఊరికి వెళ్ళి
అంటే హండ్రెడ్ డేస్ వర్క్ కు వెళ్తే ఒక రోజు ఎ
మూడు వందలు మూడు వందలు పడు తున్నాయట అది కూడా ఈ మధ్యనే మా హస్బెండ్ చేపిస్తుండు
ఛార్జీలు పడట్లేవా
ఉహు అయితే మీ హండ్రెడ్ డేస్ వర్క్ ఇక్కడే గానీ మామూలుగా ఈ తోట వేరే దానికి పత్తులు వేరే దానికి చెప్తున్నా నేను ఉమ్
శ్రీరామనవమి ఏంటిది స్పెషల్
స్పెషల్ ఏంటంటే మా ఇంటి ముందు కొంచెం మామలుగా హైట్గా మట్టి పోసినాం దాన్ని కొంచెం అలకాలి పెండ గిట్ల తీసుకోవచ్చు
అక్కడే చేస్తారా శ్రీరామనవమి
వేరే దగ్గర గాని కొంచెం మాది బయట గచ్చులాగా చేయలేదు
ఆ
అంత మంచిగా అలకడం మంచిగా ఉంటది కదా అని నేనే అలుకుతా ఉంటా అప్పుడప్పుడు
ఆహా
రేపు పండుగా హనుమాన్ నూ టెంపుల్ అని ఉంటుంది మా ఊళ్లో
ఆ
అక్కడ చేస్తారన్నమాట
అంటే ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉంటాయా అక్కడ
లేవు లేవు అక్కడ అన్ని దేవుళ్ళు ఉండవు ఒక్క హనుమాన్ టెంపుల్ అంటే ఒక హనుమాన్ దేవుడు ఒక్కడే ఉంటాడు అక్కడ
అవునా
మా విలేజ్ లో అన్ని ఊళ్ళలో చేసినట్టు చేయరున్నమాట మామూలుగా విగ్రహాలు గిట్లా ఏముండవు
ఆహా
విగ్రహాలు ఉండవు ఓన్లీ ఫోటో ఉంటది దేవుని ఫోటో ఫోటో పెట్టి కళ్యాణం కూడా చేస్తారో చెయ్యరో అంతా తెలువదండి నాకు కూడా వెళ్ళలేదు ఎప్పుడు
అవునా
ఉమ్
ఇప్పుడు తలంబ్రాలు తల కూడా ఆన్లైన్ లో బుకింగ్ చేసుకుంటాళ్లు చాలా మంది
అవునా
అవి నెల రోజుల తర్వాత వస్తాయి శ్రీరామనవమి అయిపోయినంక వస్తాయి
ఆహా అదే తాపించు నాకు తెలవదు ఆ
తలబ్రాలును ముత్యం మీరు మంగళసూత్రంలో పెట్టుకుంటారంటగా
ఆఆ
ముత్యమును తలబ్రాలు ఇంకా ఇంకొకటి ఏదో వస్తుది అవి యాభై ఒక్క రూపాయి అది నాలుగు వందల ఒక రూపాయ ఏమో ముత్యం వస్తది ఖర్జూర వస్తది ఇగా తలంబ్రాలు వస్తాయి ఇంకొకటి ఏదో వస్తదంట అవి నాలుగు వందలు యాబై కానీ వన్ మంత్ పడుతుది అక్కడ కళ్యాణం అయిపోయినంక వస్తాయి అంట ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్ చేసుకుంట
హుమ్ ఉమ్
అంటే ఒకడే దేవుడు ఉంటడు అన్నట్టు అక్కడ
అంటే వేరే వేరే అంటే ఇప్పుడు పకన అంటే దూరం అంటే అంటే ఎక్కడ దేవులు అక్కడే ఉంటాయి అనమాట ఒక దగ్గర పోచమ్మ టెంప్ మా పోషమ్మ గుడి ఉంటది ఒక దగ్గర పెద్దమ్మ గుడి మళ్ళీ ఇంకొక దగ్గర మమ్మని మాకు సమ్మక సారక తల్లని ఉంటారు వాళ్ళకి వేరే గద్దెలు ఉంటాయనమాట మా దగ్గర రోడ్డుకేనే ఉంటది మా ఊరు కొంచెం ఫేమస్ సే అనమాట దేవుళ్ళలకు ఎందుకంటే ఆ తల్లి పుట్టిన ఊరు మా ఊరు అని ఉంది ప్రచారం వెనుకటి నుండి వాళ్ళ పాలలు కూడా ఇప్పటికీ ఉన్నారు మా ఊళ్లో ముసరళ్ళు ఉంటారు కదా చాలా లాంగ్ అంటే చాలా ఎక్కువ ఏజ్ హండ్రెడ్ నైన్టీ అట్లు ఉన్నళ్ళకి తెలుసు అనమాట స్టోరీ
అ
మ దగర ఆమ్
బా చేస్తారు అన్నట్టు అయితే
ఆ జాతర కూడా చాలా బాగా చేస్తారు అసలు మా దగ్గర
అందరు అక్కడికే వస్తారు కదా దగ్గరకి
ఆ వస్తారు అయితే ఒకసారేమో మా ఊళ్ళలో జరుగుంది చిన్న జాతర ఒకసారేమో పెద్ద జాత్ జాతర అక్కడ జరుగుద్ది మేడారమణి అక్కడ జరుగుంది మా ఊరు అంత ఫేమస్ కాలే వెనకబడి నా ఊరు డు వెనుకబడిన ఊరు కాబట్టి తక్కువ అన్నమాట ఏదైనా కూడా మంది కూడా చాలా తక్కువ ఉంటారు మామూలుగా కొన్ని క్యాష్ వళు అసలు లేనే లేరు మటటికి విలేజ్ దీంట్లో కూడా ఒక ఇన్ని మామూలుగా ఏక్ చిన్న ఓట్ల లే వచ్చేసి ఎయిట్ హండ ఎయిట్ హండ్రెడ్ ఏమౌంటాయి
ఆ అంతేనా
ఉ
అక్కడ ఇప్పుడు ఎవరు వచ్చారు అంటే ఎలక్షన్ లో పెడితే సర్పంచ్
కాంగ్రెస్
కాంగ్రెస్ నా వర్ ఇకెళ్ళిండా మరే మీ సారు
ఆ వెళ్తాండు ఇప్పుడు ఆన్లైన్ లో ఫోటో తీసుకుంటారు కదా మార్నింగ్న్న ఇప్పుడు ఆఫ్టర్నూన్ తీసుకొని వస్తారన్నమా మాట రీసెంట్ గానే ఎక్క్కండు దాంట్లో జాన్ అయిండు ఇంత ముందుకు వేరే వర్కు చేసేది ఇంజనీర్ చేేసేది సూపర్ వైజరా వేసేది అవన్నీ బంద్ చేసి ఇప్పుడు ఈ లైఫ్ ఉంటడు కదా అనేసి దీనికి చేస్తున్నాడు
అంటే ఉ ఎంత మంది వస్తున్నారుో వర్కర్సు అంటే రోజుకి ఇంత మంది కూలీలు అని ఉంటది కదా
పోూల్ రంట మనం చేయించడం కాదు అంటేన వర్క్ కాదు ఇగ ఫీల్డ్ అసిస్టెంట్
ఫీల్డ్ అస్ట్ అంటే అంటే రోజుకు ఇంత మంది కూలీల తోటి చేయించుతారు కదా వర్క్ కు
చేపిస్తారంటే మామూలుగా ఫిఫ్టీ మెంబర్స్ వస్తారు కావచ్చు అంతే
ఆ
మ్మ్ హ్ ఎందుకంటే చిన్న ఊరు కదా వాళ్ళందరూ ఇప్పుడు హ్మ్ స్కూల్లో చదువుతున్నార అనమాట వేరే ఊళ్లో ఇ తోటలేరనన్ తోట లేరడం పత్తు లేరడం ఉన్నాయి అయి అయిపోయినాక ఇప్పుడు వందరులో పనికి వెళ్తారా అన్నమాట
అవునా త్రీ హండ్రెడ్ పడుత్ త్రీ హండ్రెడును చార్జ్కి ట్వంటీ రుపీస్ త్ పడుతున్నాయి హండ్రెడ్ డేస్ వర్క్ ఆ
ఉహు మా దగ్గర మామలుగా ఎవరు వెహికల్ల్లో వాళ్ళు వెళ్తారు నడుచుకుంట వెళ్తారు. దగ్గరైతేనేమో నడుచుకుంటూ వెళ్తారు. దూరం అయితే బైకుల మీద వెళ్ త్తారు ఆటో లైన వెళ్తారు ఇంగ ఆటోకి ఎంత ఇచ్చుకుంటారో మనకు తెలువదులేగాని వెళ్ళేసి వస్తారన్నమాట పొద్దున ఆరు గంటలకి వెళ్తారు ఆరున్నర ఆరు గంటలకి వెళ్ళి మళ్ళీ పదకొండుడింటికి వరకు వస్తారు
పిల్లలకి కూడా ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్
ఆహ్
వెళ్ళిల్లా స్కూల్ కి పిల్లలు
వెళ్ళిండు వెళ్ళిండు మా అబ్బాయి వేరే విలేజ్ లో చదువుతాండు అంటే ఇక్కడ స్కూల్ ప్రైవేట్ స్కూల్ ఉండదు, గవర్నమెంట్ స్కూల్ హాస్టల్ ఉన్నది కానేం పదిహేను కిలోమీటర్లు ఎల్లాలి
వామ్మో
ఫిఫ్టీన్ కి వస్తాంది ఆఫ్ డే స్కూల్స్ కాబట్టి ఆఫ్ డే స్కూల్స్ కాకపోతే సెవెన్ ఫార్టీ సెవెన్ థర్టీకి వచ్చేది
అవునా
ఉమ్ అంత పొద్దున ఇగ ఆయన కోసం వంట చేయాలంటే అంటే పొద్దున లేసి మళ్ళ మాకి ఆకిలి కూడా చాలానే ఉన్నది ఊకి చల్లి అన్నీ చేసేసరికి టైం చాలా పడుతది అసలు
అవునా ఎండలు కూడా బాగుకొడుతున్నాయి కదా
ఆ ఎండలు కొడుతుండయ్ మళ్ళ ఫ్లస్ ఏందంటే నీళ్లు కూడా కొంచెం తక్కువ వస్తా ఉన్నాయి అనమాట ఇంగ పొద్దున నాలుగున్నరకు లేస్తా నేను ఉమ్ అంత పొద్దున లేసి రైస్ కుక్కర్ లో ఇగ బియ్యం కడిగి దాన్లో పెట్ తెస్తారా అయితది మళ్ళా పాల్ పాల్ కాగా పెడదా అ మళ్ళీ నైట్ అదే మ్ అన్నమే ఉన్నది. కర్రీ ఏమన్నా చేస్తా పొద్దున ఎగ్ చార్ చేస్న ఆయన్నియన్ చేసి
మీకు బర్రెలు ఎద్దులు ఉన్నాయా
ఉహుమ్ లేవని మా అత్తమ్మకు ఉన్నది బర్రే అంటే పాలు కూడా ఇస్తలేదులే కానీ వేరే వాళ్ళ ఇంటికాడ తీసుకొస్తాం ఈ బాబు మొన్న ఒకసారి ప్యాకెట్ తీసుకు వచ్చినా కాబట్టి ఇంగా పాకెట్ కాగాబెట్టిన రోజే మేము తెచ్చుకున్న పాలు పక్కకు పెట్టినా కదా ఫ్రిడ్జ్ లో పెట్టేసిన అట్లా ఇప్ హ్ ఈ రోజు తెచ్చిన పాలు అట్లే ఉండనియి నిన్నటి పాలు కాగ పెడుత అన్నమాట అహ్ హ్మ్ ఎందుకంటే మళ్ళే ప్ పొద్దున ఆయిన ఆరింటి వరకు పాలు తాగాలి అప్పటికే అన్ అంత పొద్
ఆ పొద్దున పిల్లలు ఏం తిని వెళ్ళారు కదా మళ్ళ వచ్చేసరికే ఆప్మా
మ్ బాక్స్ పేడ్ డ్తా బాక్స్ పెట్టి పంపిస్తా అండ్ స్నాక్స్ కూడా పెడతా బిస్కెట్స్ అయినా, స్వీట్స్ తో అయినా చపాతి అయినా పూరి అయినా ఎప్పుడైనా దోశ లాంటిది పెడతా ఉంటా ఇడ్లీ స్నాక్స్సు ఆ ఉంది ఉంది
ఎళ్తారా మీరు
ఆహా వెళ్ళాను గాని అంత ముందుకు ఒకసారి మేము పొత్తులో పత్తి పెట్టుకున్నప్పుడు ఒక ఇయర్ వెళ్ళినాం వెళ్ళినాం ట్రై చేసినాం ఇట్లా ఉంటది ఏంట అని నంటే తెలుసుకోవాలి కదా అని వెళతే సరి వండలేదు కలుపు ఇట్లా వెళ్ళి కూలీల కూలీలకు ఎక్కువయిందనమాట పెట్టుబడి సరిగ రాలేదు మళ్ళి ముగ్గురి పొత్తుల మా అత్తమ్మోలు మా ఏరలు వాళ్ళు మేము
అవునా
ఇక మంచిగ అనిపియలేదు పెట్టినంత మన కూడా వచ్చినయో రాలేదో తెలవదు పొత్తుల ఏది పెట్టుకోవదు ఊ ఆ మళ నీళ్లు సరిగ ఉండవు టైం కు
పంటలు కూడా పండట్లే సరిగా
ఆవు పండట్లేవు వ్యవసాయాలు ఎవ్వరు చేస్తేనే చేస్తలేరు
ఊ వాటరు సరిపోత లేవు వాటర్ సరిపోతే పొలానికి రోగం మొత్తాంది అని అప్పుడు వరకు మాశిపోందని అదని ఇదని వర్షాలు వతనయి ఇగ అంతా పంట పండినచ్చినా కూడా అది వత్తలేదు లాస్ట్ వరకి చేతికి వస్తది
ఆహా అదే ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి ఇక మేము ఈ సారి ఆడి మోగ మేల్ ఫీమేల్ అనే పెట్టినాం అనమాట ఇద్దరు పొత్తుల మేము సొంతంగా కూడా కాదు మా ఆయనకి వ్యవసాయం చేయడం రాదనమాట అంటే ఎప్పుడైనా ఫస్ట్ నుండి పెళ్ళి అయినప్పడి నుండి అయినా
ఆహా వర్కు ఆ
మళ్ళీ బట్టల షాప్ పెట్టినం అనమాట అది కొంచెం లాస్ట్ లెక్కని కరోనా టైమ్ లో మొత్తం బంద్ చేసినాం మళ్ళీ తర్వాత కానీ ఈయన బ్రిడ్జ్ బ్రిడ్జు కాంట్రాక్ట్ బేస్ కింద వెళ్తాడు నా పెళనా కానుండైనా పెళ్లికి ముందైనా అట్లనే వెళ్లేది
వర్క్ ఫీల్డ్ లో ఉన్నడిగ
ఆ ఆ
వర్క్ ఫీల్డ్ లో
ఊ ఊ కాంట్రాక్ట్ బేస్గా వెళ్తాడనమాట బ్రిడ్జ్ వర్క్ కి సూపర్ వైజర్ ఇగ వెళ్లేదు అప్పుడు ఇగ తర్వాత కి ఇంజనీర్ పోస్ట్ ఇచ్చిరు ఆయనకు వర్క్ అన్ని వస్తా కదా ఇంజనీర్ గ పోస్ట్ ఇస్తే ఇంజనీర్ రెండు సంవత్సరాలు చేసిండు చేసినందరకు ఇప్పుడు వాళ్ళు ఒక బ్రిడ్జ్ ఇచ్చేసిరు అంటే నువ్వే చేసెయ్ అని ఇచ్చిరు కాంట్రాక్టర్ పదమూడు ఓ కోట్లో ఎంతో పెట్టి పెట్టిరట మొత్తం రోడ్డును బ్రిడ్జ్ అవన్నీ కలిపి పెడితే పడదామని లక్కీలు అనుకున్నాడు కానీ ఆ లోపె మాకు ఇప్పుడు ఈ వర్కు వచ్చింది చింది అంటే చెస్ చెయ్యమని రిక్వెస్ట్ చేసిరనమాట కార్యదర్శి గిట్ల
ఆహా బాగుంటది వర్కు కూడా
ఊ అయితే ఇది కొంచెం ఖాళీ ఉంటది కదా ఇంటి దగ్గర పని కూడా ఏమన ఉన్నా చేసుకోవచ్చు మరి మాకు బులోరా ఉంది ఇగ బులోరా నికర్ డ్రైవర్ పెట్టి కూలలకు దోలస్తానికి తీసుకొస్తానికి డ్రైవర్ ని పెట్టిండు ఈ ఇతను ఈ ఆన్లైన్ వర్క్ చేసుకుంటడు నేనేమో జిరాక్స్ మిషిన్ తీసుకున్నా ఇక జిరాక్స్ తీసుకుంటా ఇంట్లో ఇగ బాబును చూసుకో ఇంట్లో పని చేయడం ఇట్ల చిన్న చిన్న వర్క్స్ ఏమనా వస్తే చేస్తా ఉంటా
హలో
ఉహూహ్